అనా పడు
ఆ వినిపిస్తుంది చెప్పండిండి
ఆ ఈ రోజు టాపిక్ దేని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా సమ్మర్ గురించి మాట్లాడుకు కొంద మంది.
ఆ అలాగేనండి.
ఆ మీరైతే మీకు ఎ. ఎండలు ఎక్కువ ఉంటాయండి మీ ఏరియాలో.
ఆ విలేజ్ కదండి ఎండలు ఎక్కువే ఉంటాయి మాకు.
ఓకే మరి ఎండల్లో మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది కొంచెం మీరైతే ఏం తీసుకుంటారో చెప్తారా.
మాయం అయితే పో మామూలుగా. మాకు ఇది విలేజ్ కదండీ కొంచం కొబ్బరి బొండాలు మాకు అవైల్ బుల్ గానే కనిపిస్తాయిండి, అలాగే పిల్లలకి పొద్దున్న రాగీజావ అని మజ్జిక అని. ఇస్తా ఉంటాం పొద్దున పూట నిమ్మరస. అమ్
ఊమ్.
అవి ఎక్కువ ఇస్తా ఉంటాం.
వీటి కంటే వీటితో పాటుగా మనం ఏం చేయాలంట అండి ఈ సమ్మర్ లో నైట్ మన ఫర్మంటెడ్ రైస్ ఉంటది కదా నైట్ గంజి వార్చిన తర్వాత.
ఆ చెప్పండి.
ఆ అన్నం ఒండినా తర్వాత గంజి మనం వాచ్ చేస్తుంటాం. కొంతమంది వార్ చేసుకుంట్ మనం వార్చకపోయినా కూడా ఆ అన్నం మిగిలిన అన్నంలో వాటర్ వేసి ఒకవేళ గంజి వార్చుకున్నట్టే ఆ గంజి కూడా అందులో వేసేసి. సి. మూత పెట్టేసి. అంటే పర్మంట్ చేయాలె.
ఆ అవునండి ఈ ప్రాసెస్ మాకు చిన్నప్పుడు అలాగే పెట్టేవాళ్ళు మా అమ్మగారు వాళ్ళు చిన్నప్పుడు మాకు ఇలాగే పె. కుట్టె వళ్ళు.
అవును ఇప్పుడు ప్రపసే అదే పద్ధతిని ఇప్పుడు కూడా. ఫాలో అయితే అందులో ప్రోబయోటిన్ వచ్చేస్తుంది మనకి బీట్ వల్ ప్రోబోటిన్స్ అన్ని వచ్చేస్తాయి అన్నట్టు మార్నింగ్ కి ఫర్మంట్ ఐతే అందులో చక్కగా ఇష్టం ఉన్న వాళ్ళు పెరుగు కొంచెం ఉల్లి. ఉప్పయ లేదంటే పచ్చిమిరపకాయ నంచి పెట్టుకొని తింటే అది బాగా చలవ చేేస్తుందింట బాగా.
అవునండి ఈ సమ్మర్ లో మనకి ఐస్ అపిల్స్ కూడా కొంచెం బాగా దొరుగుతాయి తా. ముంజలనే. దొరుకుతాయి అవి కూడా తింటం. చాలా మంచిదండి ఎండాకాలం.
అవునవును అంటే మీకంటే విలేజ్ కాబట్టి అవైలబుల్ గా ఉంటది మాకు ఇక్కడ కొంచెం. కాస్ట్ ఎఫెక్ట్ అవి ఇంకా ఇంక సమ్మర్ లో ఇంక ఏంటి తీసుకోవచ్చు అంటే ఈ నిమ్మరాసం చేసుకుంటాం కదండి నిమ్మరాసంలో కొంచెం సబ్జా గింజలు. మజ్జికలో కూడా వేసుకోవచ్చు సబ్జా సీట్స్ ఉంటాయి కదండి ఒక వన్ అవర్. నానబె. కట్టేసుకొని ఆ మనం ఏదో నిమ్మరసం తయారుచేసుకుంటాము అందులో అవి కలుపుకొనీ తాగితే కొంచెం వాటి వల్ల కూడా హీట్ అనేది కొంచెం మనకి తగ్గుతా ఉంటది అన్నమాట
అవునండి మనం ఈ టైం లో మ. మేమైతే ఇక్కడ ఎక్కువ పార్ట్స్ వాడతాం మొత్తం చక్కగా మట్టి కొండలు మాకు అవైలబుల్ గా ఉంటాయి మీ సిటీలో కూడా మరి మీకు ఎలా ఉంట
ఆ ఉంటాయండి సిటీ సిటీస్ లో సిటీస్ లో కూడా అసలు మేము ఫ్రిజ్ లో వా అత్ర పెట్టమండి మా పిల్లలకి పడదు హ్మ్ కుండలో మట్టి కొండలో నీళ్ళే వాడ మేము కూడా ఇంకా వాటితో పాటుగా మనక ఏంటంటే రెగ్యులర్ గా మజ్జిగ అనేది పిల్లలలకు అలవాటు చేయాలండి మజ్జిగా కొంచెం పంచదారో లేదం అంటే ఉప్పు ఎసి అవి రోజు రే రెగ్యులర్గా మధ్యాహ్నం పూట తాపిస్తూ ఉంటే కొంచెం వాళ్ళకి దాహం తీరుతది కొంచెం ఒంట్లో హీట్ కూడా తగ్గుతది అన్నట్టు సమ్మర్ వడదెబ్బ తగలకుండా ఉంటుంది ఇంకా మీరు ఇంకా ఆల్టర్నేటివ్ గా ఇంకేమేం చేస్తారండి హీట్ ని ఇట్లా రెడ్యూస్ చేసుకోవడానికి
మాకు ఏముంటదండి మాకు ఎన్ కూ కూలర్లు ఎ సిలే వాడతా ఉంటారు
ఆ ఓకే అవి ఆ
కన్నా డాబా పైన చక్కగా దమతరా వేసుకోని పడుకోవడం చాలా బెటరు వీట్లి కన్నా కూడా
ఇంకా ఇంకా తాటాకు తాటాక్ పందిళ్లు కూడా వేస్తా ఉంటారండి కొన్ని కొన్ని ప్లేసెస్ లో తాటాకులు కొంచెం సీలింగ్ మీద తాటాక్ వెసుకోవడం ఇలాంటివి చేస్తా ఉ సర్ విలేజ్ కాబట్టి మీకు మంచిగా బాగా దొరుకుతాయి అం
మాకు దొరుకుతాయండి మాకు పవర్ ప్రాబ్లం కూడా ఉం విలేజ్ లో అ విలేజ్ లో
ఇంకా విసిని ఖర తీసుకోవాల్సిందే గా పవర ప్రాబ్లం ఉంటే
దోమల ఇబ్బందులు కూడా బాగా ఎక్కువ ఉంటాయి సమ్మర్ లో అసలు
ఆ ఈ సమ్మర్ లో ఇంకా పిల్లలు అంటే నాకు బాగా గుర్తొచ్చేదండి అంటే వీళ్ళు ఏంటంటే ఊరికి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని అడుగుతా ఉంటారు కదండి బయట అంత హయిజినికిగా ఉండదు హాఎ ఐస్క్రీమ్ అంటే మనం ఇంట్లోనే కొంచెం మిల్క్ పౌడర్ తోటి కొంచెం కాపీస్ స్టార్చ్ పెట్టి ఐస్ క్రీమ్ తయారు చేసుకుంటా ఉంటారు తెలుసా అండి ఈ ప్రాసెస్ మీకు
తెలీదండి ఇప్పుడు అన్నీ యూట్యూబ్ లో అన్ని చు తెలుస్తున్నాయి కద మేమంత మాకంత అవసరం ఎమ్ ఉండదు మా పిల్లల ఆటలకి ఎక్కువ అలవాటు పలేలేదు
కాస్టర్డ్ ఫ్రూట్ అని కాస్ట్ కాస్టర్డ్ ఫ్రూట్ చేస్తా ఉంటారు కదండి బాదం మిక్సీ తోటి మిల్క్ లో ఈ బాదం పౌడర్ వేసి ఉడకబెట్టటి వేసేసి అది చల్లబడిన తర్వాత దానిలోిక్ మిక్స్డ్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి కొంచెం చల్లగా సర్వ్ చేస్తారు పిల్లకి అవి కొంచెం ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ ఉంటదంట వాళ్ళకి బాగుంటది వాళ్ళకి కూడా హెల్దీగా అనిపిస్తుంది కాయి కూల్ డ్రింక్స్ ప్లేస్ లో ఏంటంటే మనం ఆ ఈ నిమ్మరసం లేదంటే పుచ్చకాయ జ్యూసులు ఇలాంటి ఇస్తా ఉంటే వాళ్ళకి సమ్మర్ కొంచెం రిలీఫ్ కనిపిస్తుది అంత పిల్లలకనే కాదు మనం కూడా
అవునండి లిక్విడ్ ఫ్రూట్ లిక్విడ్ ఫ్రూట్ ఎక్కువ తీసుకోవాలండి అసలు
అవునవును అవునవును ఈ కీర దోస ము కలు ఈవినింగ్ టైమ్ లో కొంచెం త్రీ ఫోర్ అప్పుడు ఎలా పెడతా ఉంటే కొంచెం దాహం అనేది లేకుండా ఉంటది
బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఎప్పుడు వాటర్ బాటిల్ ఇప్పుడు తోడుగా ఉండాలి లేకపోతే కష్టం అండి సమ్మర్ లో పిల్లలు ఎండాకాలం సెలవులు అని చెప్పని బయటికి అటు ఇటు తిరుగుతా ఉంటారు క్క నిరాశపడతారు
అవును ఇక లెవెన్ ట్వెల్వ్ అయిన తర్వాత నుంచి ఇక బయటకి అవాయిడ్ చేయడంం చాలా వరకు బెటర్ అండి ఒక మళ్ళీ ఫోర్ తర్వాత ఇక బయటకి వచ్చేది అకా అలా చూసుకోవాలి ఇన్ కేస్ వెళ్ళాలనుకున్నా కూడా ఏదనా గొడుగు లాంటిది క్యారీ చేసుకోవటం చాలా బెటర్ ఇంకా మీకంటే విలేజ్ కాబట్టి చక్కగా చెట్లు ఉంటాయి కాస్తన్న గాలి వస్తా ఉంటది మంచి చల్లగాలి ఇంకా సిటీ లో అంత ప్యూర్ ఎయిర్ అనేది తక్కువ
విలేజ్ లో కూడా ఎక్కువ షట్లు ఉంచట్లేదులేండి కొట్టేస్తున్నారు ఎక్కువ కరెట్ స్తంభాలుకుడ్కి అడ్డ వస్తుంది అని జి లో బాగా పవర్ ప్రాబ్లం చాలా ఎక్కువు ఉుందండి దగ్గ దగ్గర నాలుగ ఐదు గంటలు పవర్ కట్ చేస్త
అవునండి అవును అవును ఇక్కడంటేెండ లు ఉంటాయిబట్టి ఖచ్చ ముతంగా సిటీస్ లో ఉంచాల్సిన పరిస్థితి ఉంటుంది కాని విలేజెస్ లో అయితే కరెంట్ కటింగ్ ఎక్కువ ఉంటదంట
మాకు ఏసీతోో కూడా పని ఉండదు
ఉన్నాా కూడా ఉపయోగమే ందండి కరెంట్ లేనప్పుడు
పిల్లలకి ఏదైనా యాక్టివిటీ చేయిించుకుంటా చక్కగా సగబయ్యం అలాంట స్థాపించుంటే ఇంట్లోనే కూచోెట్టుొని ఉండాలి
అవును అవును ఒక బయటికి వెళ్ళాల అనుకున్నా కూడా ఫోర్ ఆఫ్టర్ ఫోర్ ప్లాన్ చేసుకోవటం చాలా బెటర్ అండి ఇంకా ఫుడ్ వచ్చేసి ఇక ఆయిల్ ఫుడ్ చాలా వరకు అవాయిడ్ చేసుకుంటూ ఉండాలండి దాహోనికి ఆయిల్ ఫుడ్ కి మనకేంటంటే కడుపులో కొంచెం వికారంగా అనిపిస్తా ఉంటది ఈ చారులు చారులు పులుసులు ఇలాంటి ఫుడ్ కొంచెం ఎక్కువ తీసుకుంటే కొంచెం
అవునండి పెసరపప్పు వాడాలి ఎక్కువ
అవును పెసరపప్పు పెసర కట్ టు అంటారు కదండి టూ టు టూ త్రీ డేస్ కి పెసర కట్టు చేసుకుంటా ఉంటే పిల్లలకు మంచి ప్రోటీన్ ఉంటుంది అవి కొంచం తొందరగా వెళ్తాది లిక్విడ్ లిక్విడ్గా ఉంటది కాబట్టి త్వరగా తింటారు అందరూ ఇంక ఏం చేస్తారు సమ్మర్ చిన్నప్పుడు ఏం చేస్తారు సమ్మర్
మీకెలా ఉంటయండి అక్కడ మీ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అక్కడ మీకు మీరు
మాకు మాకు ఇక్కడ చల్లగా అంటే మార్నింగ్ అంత అంటే కొంచెం హీట్ గానే ఉంటుంది కానీ ఈవేనింగ్ కొంచెం చల్లబడుతుందండి వాతావరణం పర్వాలేదు మేము ఉన్న ప్లేస్ లో అయితే ఇంకా ఏసి కూలర్లు అంటారా అంటే మేమైతే పెద్దగా యూస్ చేయము వాటిని మాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు మాకు ఫ్రెష్ ఎయిరంటే ఇష్టం మాకు ఇంకా ఎక్కువ కొం చ అన్ని విండోస్ అవి కొంచెం ఓపెన్ లోనే పెట్టుకొని
పిల్లలకి ఎక్కువ ఎండాకాలం అంటే చమటకాయలు ఎక్కువ వస్తా ఉంటాయి ఇక పద్ద తల మొహంతా పేలిపోయి
అవును ఇది అ ఆ ఊరికే సమ్మర్ ఇంట్లో ఊరికని అది స్నానం చేస్తా ఉంటారు కదా అట్లా స్నానం పద్దాకా చేసినా కూడా అవి ఎక్కువ స్కిన్ అనేది బాగా డ్రై పోయ్యి అలా వచ్చేస్తా ఉంటాయండి స్వెట్ అనేది కొంచెం పద్దక తుడుచుకుంటూ ఉండాలి ఈ
అలా అలాగే కొంచెం గంధం పౌడర్ ఉన్నా కాస్త మొహానికి పూసుకుంటా అంటే చల్లగా ఉండది
ఆ పిల్లలకి అవును చమటకాయలు ఉన్న పిల్లలకి అట్లా చేస్తే రిలీఫ్ గా అనిపిస్తది
ఇంకా మా చిన్నప్పుడయితే ఆ ఇ ఇంకా అన్ని చుట్టు మా చిన్నప్పుడు ఇం తేల్ ఇళ్ల చుట్టు చెట్లుండేయి. చక్కగా ఆ చెట్లు కింద కూర్చుని ఎంతసేపు ఆడుకున్నా అలసట అనేది ఉండేది కాదు. ఇప్పుడు పిల్లలకి
అదేమి లేము ఉండట్లేదండి అసలు పిల్లలకు
ట్టానికి లేదు ఎంతసేపు అ టీవీ లో అక్కడ కూర్చొని ఆడుకోవటం అయిపో సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన కూడా వాళ్ళు బయ ట్ట తిరగలేని పరిస్దితి ఇప్పుడు
ఆ అవునండి ఆరు బయటే చక్కగా పడుకునే వాళ్ళు సమ్మర్ వచ్చిందంటే. ఇళ్ల దగ్గర ఇప్పుడే ఫెసిడిసి లేవసల పిల్లకు
ముందు సమ్మర్ వచ్చిందంటే చక్కగా అందరూ పైన ఎవరైనా డాబా ఉంటే ఆ డాబా మీదకి వెళ్ళిపోయి చక్కగా ఒక దిండు దుప్పటి తీసుకొని వెళ్ళి అందరితో పాటు హాయి నిద్రపోయేవాళ్లు. ఇప్పుడా పరిస్థి తిర్ లేదే అక్కడ ఎక్కడ ఏంటంటే సెక్యూర్డ్ గా ఉంటున్నారు అందరూ
అవునండి రోజులు కూడా బాగోవట్లేదు మరి ఎవరిని నమ్మే పొజిషన్ లో లేరు ఎవరు కూడా
మనం ఎంజాయ్ చేసినంత ఆ పిల్లలకి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి లేదండి.
అవునండి ఏదైనా సమ్మర్ లో బాగా కొంచెం బాగా డీహైడ్రేట్ అయిపోతా ఉంటారు పిల్లల్ని జాగ్రత్తగా చూడాలి.
అవునండి ఈ మీరు చెప్పిన టిప్స్ ప్రకారం కొంచెం చేంజెస్ చేసుకుంటూ ఈ సమ్మర్ని అలా గడిపేద్దాం.